హలో
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ ఇండి ఏం చేస్తున్నారండి
ఇప్పుడే వర్కౌట్స్ అయిపోయాయి తినడానికి వచ్చానండి మీరు
అవునండి నేను ఇప్పుడే ధ్యానం చేసి కూర్చున్నా అండి అంటే వర్క్ హౌస్ అంటే మీరు బ జిమ్ కి వెళ్తారా అండి
ఆ జిమ్కి వెళ్తా అండి
ఆహా ఎంత అండి జిమ్కి పర్ మంత్
ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి
ఎంత
ఫిఫ్టీన్ హండ్రెడ్ పదహైదు వందలండి వన్ మంత్కి
అవునాండి ఆహా
హ్మ్
ఎన్ని రోజుల నుంచి వెళ్తున్నారండి
నేను పాస్ట్ టూ మంత్స్ నుంచి వెళ్తున్నాండి
అవునా వర్తేనా అండి పదహైదు వందలు నేర్చుకునే దానికి ఎంత
అంతే అండి ఇంక జిమ్ కి మామూలే అది
ఆహా
మీరు డైలీ చేస్తారా ధ్యానం
ఆ చేస్తున్నా అండి ఈ మధ్య ఒక ఫోర్ డేస్ నుంచి
అంటే ధ్యానం చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు
మైండ్ స్ట్రెస్ లేకుండా ఉంటుందండి స్ట్రెస్ అలాగేమన్నా ఉన్నా ఆ రిలీఫ్ అయినట్టు ఉంటుంది అంటే స్టార్టింగ్ స్టేజ్ లో అట్లా అయను హెడేక్ గా ఉంటుంది చెయాలనిపిదు అంటే అంతసేపు కళ్ళు మూసుకొని ఉండలేం నిద్రపోవడం అయితే నిద్రపోతాం
అవునవును
అంటే స్ట్రైట్ గా కూర్చొని అట్లా కళ్ళు మూసుకొని ఉండే కాదు కదండి అండి
అవునవును
స్టార్టింగ్ లో ఏమో కొంచెం విసుగ్గానే అనిపిస్తుంది లర్నింగ్స్ స్టేజ్ కాబట్టి అప్పుడు కొంతమంది వచ్ స్వీట్ కూడా చేస్తారండి అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు చేసినా అండి క కంటిన్యూస్ గా
మ్ హ్మ్
ఆ అప్పున్నుంచి ఇంకా బాగా ప్చ్ అంటే ఓ ధ్యానం అంటే ఇలా ఉంటుంది ఇలా చేస్తే మనకి ఇలా ఆ బెనిఫిట్స్ ఇవన్నీ ఉన్నాయి
ఆహ
స్పిరిచువల్ మైండ్ గా ఉంటుందండి కొంచెం
అవునా
హా అనేసి ఇంకా చేయాలనిపించినప్పుడళ్ళా చేస్తానండి
అంటే డైలీ మార్నింగ్ చేస్తుంటారా
హ్మ్ అవునండి కాన్సన్ ట్రేషన్ కూడా పెరుగుతుంది
అవునా
మీరు కూడా చేసేది అలవాటు చేసుకోండి
ఆ ట్రై చేస్తామండి
అ డ్రైయే కాదండి అంటే నిదానంగా ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫస్ట్ త్రీ డేస్ తర్వాత టెన్ మినిట్స్ అలా చేయండి పక్కన ఏదైనా ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకొని చేయండి ఆ
రేపటి నుంచి నేను గుడా చేయడానికి చూస్తా అండి
ఆ చేయండి అంటే ఆ కాట్ మీదగా మంచం మీద కాకుండా కింద కూర్చొని చేసేకి చూడండి
ఆ అవును
ఆ మీరండి వర్కౌట్స్ ధ్యానము వాకింగ్ చేసుకొండి
వాకింగ్ చేస్తారా
ఆ అండి
మ్ హు
ఒక టెన్ మినిట్స్ వాకింగ్ తర్వాత ధ్యానం చేస్తా అండి
అవునా
అ అండి మీరండి అంటే ప్చ్ వర్కౌట్స్ అంటే జిమ్ ఒకటేనా తర్వాత మీరు సెల్ఫ్గా ఇంకేమైనా చేస్సున్నారా
హ్మ్ లేదండి వర్కౌట్స్ కూడా చేస్తాను
అవునా
ఇంక వేరే ఏం చేయను
అహు ఫుడ్డు ఎట్ట తీసుకుంటున్నారండి ప్రోటీన్ ఫుడ్
ఆ ఎగ్గ్స్ తింటాను అండి డైలీ ఒక టూ ఎగ్స్ తింటాను అలాగే ఫైబర్ కోసం క్యారెట్ ఏంటండి
డైలీ ఎన్ని ఎగ్స్ అండి
టూ ఎగ్స్ తింటాను అండి డైలీ
అవునా ప్రోటీన్ పౌడర్ అలాగేమి తీసుకోరా
ఆహా అలాంటివి ఏమి వాడనండి
అంటే ప్రోటీన్ పౌడర్ అలా తీసుకుంటారు గదా ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ అలాగా అవి మంచిదేనా ఆహా మంచిదేనా అండి అవి
ప్రెజెంట్ అయితే బాడీ కోసం బెటర్ అది కానీ లాంగ్ టైమ్ లో అది ఎఫెక్ట్ పోతది అనమాట
అవునా
ఆ లాగ్
అంటే మీక్ బాడీ పెరగకుండా అంటే బాడీ పెరిగే అవసరం ఏం లేదు చ్ మీరు బాగా స్టిఫ్గా ఉండాలని అంతేనండి ఆహ అవునులేండి పుషప్స్ గూడా చేస్తారాండి
ఆ చేస్తానుడు డైలీ ఒక ఫార్టీ చేస్తా అండి
ఆహ ఫార్టీ అంటే బానే ఉంటుంది కదండి అంటే మేక్ బ్యాలెన్స్ అవుతుందా బాడీ బాగా
ఆ అవుతుందండి
అవునా
ఒక ఫార్టీ టు ఫిఫ్టీ అలా చేస్తా డైలీ
ఆహా
ఉమ్
కిందనే చేస్తారా అండి మంచం మీద చేస్తారా అండి
లేదు కిందనే మంచ మీద ఎలా జేస్తామండి
కొంతమంది అలా గూడా చేస్తారు కదండి
వర్కౌట్స్ మంచి మంది ఎలా చేస్తారు చెయ్యలేరు
ఆహ నేను గూడా కొంచెం అలాగ చేయాలనిపిస్తది గానీ చేయలేనండి పొట్ట తగ్గాలి అలాగ అనుకుంటాను
ఆ యూట్యూబ్ చూడండి ఒకసారి వర్కఅౌట్స్ అంటే హోమ్ వర్కౌట్స్ ఏవైనా ఉన్నాయా అలాని
ఆ చూడాలండి ఆ
అంటే వితౌట్ ఎక్విప్మెంట్ కూడా చేయొచ్చు కొన్ని వర్కౌట్స్ ఉంటాయఅనమాట
చూడ లెండి చెయ్యాలి అండి నిదానం రేపటి నుంచి వాకింగ్ కి బయటికి ఎళ్దాం అనుకుంటున్నానండి
ఉహు
ఆ అంటే దగ్గర్లో పార్క్ ఉంది దానికి
అవునా
ఆ అర్లీ మార్నింగే లే లేచిపోతే కొంచెం
అవునా
ఆ
వాకింగ్ ఒకటి కాకుండా చిన్న చిన్నగా ఎక్సర్సైజ్ కూడా చేసుకోండి అక్కడ హోంవర్క్
ఆ ఆ చేయాలండి ఆ ఈ రోజే వెళ్దాం అనుకున్నానండి.
మీరు స్కూ లో ఉన్నప్పుడు ఏం నేర్పించట్లేదా మీ డ్రిల్ మాస్టర్ ఈ ఎక్సర్సైజ్ ఎలాగ
ఆహా లేదండి అంటే చేసాం గాని అవేమంత ఎఫెక్ట్ ఎక్టివ్ గా ఉండేవి కాదండి.
అహ
ఆ ఫ్రూట్స్ బాగా తింటారా అండి మీరు
ఫ్రూట్స్ లేదండి ఇక్కడ అంటే మాకు దొరకవ్ ఫుడ్స్ ఎక్కువ సిటీకే వెళ్ళాలి
ఇక్కడ మా హాస్టల్ ముందర ఏం పెట్టుకున్నారండి దానిమ్మ ఆపిల్ జా జామకాయలు పెట్టుకున్నారండి ఎంత అమ్ముతారో తెలియదు మరి బా ఫ్రెష్గా ఉంటాయి ఫుడ్ అండి టిఫిన్
ఇది బెండకాయ చట్నీ రైస్ అండి
ఆహా ఏంటండి ఎప్పుడు చె ఏ తిండి
అంతే అండి టూ ఎగస్ంటున్నారు కదా ఇంక
ఆ అంతేండి ఎగ్స్ బయట నుంచి తెచ్చుకుంటారా అండి
ఆ బయట నుంచి తెచ్చుకుంటా అండి.
ఆహా
అంటే హోల్సేల్ అమ్ముతారు కదా బంచ్ ఆఫ్ గుడ్స్ అని ఇలా అప్పుడు తెచ్చుకుంటాను
ఆహా ఉండండి ఏం చేస్తున్నారండి చెప్పాలండి. ఏం చేయాలి ఇప్పుడు.
ఇప్పుడు అంటూ తోటలోకి వెళ్ళి పని చేసుకోవాలండి.
అవునా అండి పెట్టినారా అండి కొత్త క్రాపు.
ఇంకా లేదండి
ఆహా
ఇంకా కొంచెం క్లీనింగ్ ఉంది అది క్లీనింగ్ అయిపోయిన తర్వాత పెడతాం
అవున్లెండి
ఆ
బానే చేస్తారా అండి పొలం పనులు కూడా
ఉ చేస్తామండి ఇంకా.
ఆ హా ఇంకా బాగు స్టిఫ్ అయితారు కదండి ఎలా చేస్తే
ఉ ఉ
ఆ
నువ్వు తప్పుగ కనిపిస్తే చేయవులే
ఏంటండి
తప్పదు కదా మన పని మనం చేసుకోవాలి
అవునులేండి. అలా చేసుకోవడంలో కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది
ఉమ్
ఉమ్మ్ ఫుడ్ టైమా అండి ఇప్పుడు మీకు టిఫిన్ చేయడానికి ఎళ్ళాలండి
మ్మ్ఉమ్మ్
ఉమ్మ్ ఏం పెట్టినారో చూసి
ఓకే అండి
ఆ ఓకే అండి బాయ్ అండి
మీ టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు
మీకూడా అండి
సరే అండి బాయ్ అండి
ఆ బాయ్